హలో
ఆ
లో
ఆ హలో విన్పడుతుంది
ఆ వినపడతుంది బావున్నం తిన్నాం
ఇరు ఆ తిన్నాము మనము ఇప్పుడు మార్కెట్ మరియు షాపింగ్ అనేద్ ది ఒక విషయం గురించి మనం మాట్ మాట్లాడుకుందామా
ఓకే ఆ చే మాట్లాడుకుందామ్ అండి అలాగే
మ్ అయితే ఇప్పుడు మనకి మార్కెట్ కి నును దీనికి దేని ఇంపార్టెంట్ దానికి దేనికి అనేది కొంచ చం మనం అదే ఇవాళ మాట్లాడుకుందామని
ఓకే ఓకే
హుమ్ మీకు తెలిసినవి మీక్ చెప్ అండి నాకు తెలుస్ నేను ఇషేర్ అవుతా
ఓకే ఇప్పుడు సపోజ్ మనం నేను మా మనం ఒక డిఫరెన్స్ చెప్తాను ఈరోజు మన షాపింగ్ మాల్స్ కెళ్తే దానికి పచారి కొట్లకి ఉన్న డిఫరెన్స్ చెప్తా చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం పాత రోజులు కాని ఇప్పుడైనా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలంటే మనం ఒక లిస్ట్ రాసుకుంటాం మనకి నెలవారీ సరుకులు లిస్ట్ రాస్తాం కదా
అవును కిరాణం సర్కుల్ళగా
దిస్ట్ ప్రకారంగా మనం కిరాణా షాప్ లోేస్తే కరెక్ట్ గా ఆ ష ఆ సర్కుల్ మాత్రమే ఇంటికి వస్తంది వస్తయి మనకి అవే తెుచ్చుకుంటాం వెళ్ళి అదే మనం మాాలకిెళ్ళాం అనుకోం కొండే కనపడింది కనపడ ఉంది అవసరమైంది అవసర రం లేన్ది అన్నిీ అన్నిీ వేసుకొచ్చేస్తాం కంటికి కనపడుతుంది కదా తెచ్చేసుకుంటాం బడ్జెట్ రెండు వేలు మనం తీసుకుొని వెళ్తే అక్కడ నాలుగు వేలు అవుతది
అవును
ఆ మాల్స్ ఏంటంటే అట్రాక్ష అట్రాక్షన్ కోసం అని వాళ్ళు ఏంటంటే డిస్ప్లే పెట్టేస్తుంటారు మనం అబ్బా ఆఫర్ ఉంది నెక్స్ట్ మంత్ ఉంటదో ఉండదో అది తెచ్చుకొని ఉంట్ టేక్ పోతుంది అనుకుంటాం మనం ఇది ఈ మాల్స్ కి ఏంటంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి డిస్డ్వాంటేజెస్ ఉన్నాయి మాల్స్ లో అన్ని ఒక్క దగ్గర దొరికితే మాకు నచ్చితే తె
అవును ఒక వస్తువుకి వెళ్ళి డిఫరెంట్ వస్తువులు కొనేస్తాం
అవును అవసరం లేనిది కూడా అన్నెసెసరీ వాంటి కూడా నీడ్ కోసం వెళ్తాం యాక్చువల్ గా వాన్ట్స్ తెచ్చేసుకుంటాం అక్కడికెళ్లి
హ్మ్ అవును
అలా అయిపోతుంది
హ్మ్అదే అదే ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఉంటారు వాళ్ళు ఆ మంత్లీ ఒక బడ్జెట్ ప్రకారం వెళ్తారు ఒక వెయ్య రెండు వేలు సమ్ కిరాణం సరుకులు
అవును
ఓకే ఒక లిస్ట్ రాస్తే ఆ ఇంటి యజమాని వెళ్ళి తీసుకురావడం అట్లా ఉంటది. కానీ ఇప్పుడు షాపింగ్ కంటే పిల్లల్లను తీసుకొని వెళ్ళాలి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారని కొంచెం అట్లా తీసుకెళ్ళిపోతారు కదా
అవును
తీసుకెళ్తే ఇప్పుడు వెయ్యి అన్నది ఇంకా దాని పక్కన ఇంకొక జీరో పెట్టాల్సి వస్తుంది
అవును అవును ఎందుకంటే పిల్లల్ని తీసుకుని వెళ్త కొంటాం కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కనపడింది అంతా అడిగేస్తుంటారు కొనిపెట్టకపోతే ఫీల్ అయితారు అలానే అన్ని కొనిపెట్టలేము కొన్నియినా కొంటాం కదా
అవును
మ మన ఆ టైం లో మనం బ జిట్లో అది ఉండదు కానీ కొనాల్సి వస్తుంది ఇంక ఆటైమ్కీ
ఇంకోటి గతంలో ఎట్లా అంటే బార్గెంగ్ చేసేవాళ్ళు
బేరాలుంటై
హ్మ్ సో మన షాపింగ్ మాల్ లో అట్లా ఉండదు
హ్మ్ ఫిక్స్డ్
కదా అ అప్ ఇప్పుడు అప్పటి రోజుల్లో కిరాణము కూరగాయలు అన్నీ కూడా దగ్గరలో ఉండేవి అంటే ఏంటంటే ఆ మనీని వాడేవాళ్ళు క్యాష్ మాత్రమే వాడేవాళ్ళు
హ్మ్ డిజిటల్ లేదు కదా అప్పుడు
ఆ లేదు సో ఆ కాలంలో ఏంటంటే దగ్గరలో లోకల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు షాప్లు పెడితే పక్కపక్కనే వెళ్ళేవాళ్ళం
హ్మ్
ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి విండో షాపింగ్ ఎక్కువ అయింది ఈకామర్స్
హ్మ్ మ్మ్
సో మనకి అంటే కొంచెం దూరం వెళ్తే ఆ వస్తువు వస్తది. ఆ ప్రైస్ కూడా తేడా ఉంటది. ఇదేమంటే కొంచెం ఆఫర్లు పెట్టంగానే మనకి ఇంట్లో ఉండి విండో షాపింగ్ ఎక్కువ అయిపోయింది. ఫిజికల్ షాపింగ్ తక్కువైపోత బిడవ
తక్కువ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి క్వాలిటీ కూడా మనకి కళ్ళతో చూసింది. వేరు ఇప్పుడు అక్కడ మనకి దీనిలో స్క్రీన్ మీద కనపడిన క్వాలిటీకి డిఫ
హ్ అది ఆవును ఇప్పుడు మెయిన్ అదే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మనము ఇక్కడ షాపింగ్ మాల్ లో చూసిన డ్రెస్ బయట రోడ్ మీద ఆ రోడ్ సైడ్ షాప్స్ ఉంటాయి కదా
అవును
వాటిల దగ్గర తేడా ఉంటది. అట్లానే ఇప్పుడు దీంట్లో చూస్తే విండో షాపింగ్ లో కూడా అంటే క్లాత్ క్వాలిటీ తేడా ఉంటది.
ఉ డిజైన్స్ సేమ్ ఉంటుంది క్వాలిటీ తేడా వస్తుంది
ఉమ్ అంటే దీన్ని బట్టి ఇన్ ఫ్యూచర్ మొత్తం క్యాష్లెస్ ఎకానమీ అంటారు. కదా అట్లా అయిపోతది.
డిజిటల్ డిజిటల్ మార్కెట్
ఆ అంటే మొత్తం స్మార్ట్ అనుకో స్మార్ట్ షాపింగ్ అంటారు. కదా ఆ టెక్నాలజీ వస్తది.
మనుషులు సోమరీ పోతులు అయిపోతారు.
అంతే మరి ఇప్పుడు ఏదైనా మనకు కావాలంటే వెళ్ళి తెచ్చుకోవడం. వేరు ఏదన్నా మ మన ముందు ఉండాలంటే ఆ బద్దకం అనేది ఏర్పడతది రోగాలు ఎక్కువ అయిపోతాయి.
హ్ అవును
ఉ వ
అది కాకుండా ది దని వలన ఏంటంటే చిన్న చిన్న షాపు షాపు కిరాణా కొట్ల వాళ్ళు చిన్న వ్యాపారస్తులు కు ఏమన్న దెబ్బ వీటి వలన
ఆ అది నేను అంట్లే దా ఫిజికల్ ఫిజికల్గా కనబడేవి మాయమయిపోత ఇంకోటి ఆ ఇన్ ఫ్యూచర్ లో ఆ డ్రోన్లు డ్రోన్ తో టీ డెలివరీ చేస్తారంట అంటే ఎందుకంటే ఇంకా అదే ఒక ఫాస్ట్ సిస్ స్టం డెలివరీ అన్నట్టు
ఉ ట్రాఫిక్ తట్టుకొని రావాలంటే పైనే తప్పదు గాదా. ఈ మనుషులంటే బైక్లు వేసుకొని రావాలంటే ట్రాఫిక్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డైరెక్ట్ డ్రోన్ పైన్నే తిరుగుత ఉంటది. వాటికి కూడా ట్రాఫిక్ వస్తదేమో మరి ఫ్యూచర్ లో అలా జరిగితే
అదే అదే మనకి సమయం ఎక్కువ కేటాయించిన నాణ్యమైనవి తెచ్చుకునే వాళ్ళం గతంలో ఇప్పుడు ఫాస్ట్ గా అయిపోతుంది టెక్నాలజీ కదా హ్
అవును. కానీ అది టెక్నాలజీ అనేది రెండు విధాలుగా వాడుతున్నారు. కదా మరి ఒకటి పాజిటివ్ పడుకో నెగిటివ్ వెళ్ళపోతుంది సరే అంటే ఇప్పుడు మనకి టైం లేని వాళ్ళంటే ఓకె టైం ఉండి అన్ని ఉన్న వాళ్ళు కూడ ఇంక దీనికి అలవాటు పడిపోతారు అన్నట్టు.
అదే కొంచెం ఏంటంటె దీనికి అంటె సింపుల్ గా మనము గతంలో అయితేన లోకల్ మార్కెట్టు మనీ వాడేవాళ్ళం రైట్ ఇప్పుడు పాస్ట్ లో వచ్చేసి అవును ఆన్లైన్ వచ్చింది ఆఫ్లైన్ వచ్చింది అంటే మీన్స్ డిజిటల్ రైట్ మిక్స్ ఇన్ ఫ్యూచర్ వచ్చేసి
ఆ
డ్రోన్ అంటే టోటల్లీ స్మార్ట్ అండ్ డ్రోన్ సిస్టమ్ డిజిటల్ అన్నట్టు కదా
అవును అయితే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటె టే ఇది మనకు ఎంతస్ సేపు ఈ స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది కూడా బ్యాలన్స్ నెట్ బ్యాలెన్స్ డేటా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ ఫుల్ అవుతుంది ఇం కేస్ సప్ పోజ్ దీనికి అలవాటు పడిపోయి మనకి ఈ ఏయి అయితే మనకి నెట్వర్క్ ప్యాకేజీలు వాళ్ళ రేట్లు పెంచేసుకొని మన బద్దకం కదా మన బద్దకం వాళ్ళు క్యాష్ చేసేసుకున్
అంతే మరి
ఆ అవి పెంచేసుకోని రేట్లు పెం చేసేసుకొని ఎయించుకోలేక బాలెన్స్లు లేయించుకోలేక స్మార్ట్ ఫోన్లు వాడలాక్ క అప్పుడూ ఇది చెయలేం కదా మనం అప్పుడు మల్లెల్లి ఫిజికల్ ఐడీ తెచ్ కోవాల్సిందే
అవును ఊ ఇప్పుడూ మనమూ కూరగాయలు గాని ఫ్రూట్స్ గానీ ఏవైనా కూడా ఆన్లైన్ వచ్చినాయి ఆన్లైన్ లో వాళ్ళు ఏంటో ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేస్తారు కదా ముందే
ఎప్పుడో పెట్టేత్తారు అవును
కదా అస్ పో ఫ్రెష్ ఫ్రెష్ అని అంటారు పైన కెమికల్స్ వాడటం వల్ల కూడా ఫ్రెష్నెస్ అనేది కనబడతది గానీ లోపల కనబడదు కదా
విటమిన్స్ అన్ని పోతాయి గదన్నీ ఫ్రెష్నెస్ మాత్రమే కనబడతది అంతె ఆర్టిఫీషల్గా ఊ
సో ఆరోగ్య రీత్యా కూడ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి
ఓకె అవును
అబ్బ అదే ఫామ్ ను వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే హెల్దీ ఉంటుంది రేట్ చూస్తే రేట్ కూడా రీజనబుల్ గా ఉంటుంది బార్గింగ్ చేయొచ్చు టోటల్ దగ్గర గనివ్వని డైరెక్ట్ మన ఇంకొక అ మెయిన్ మార్కెట్ కెళ్ళి తెచ్చుకునే దగ్గర కూడా మళ్ళా తేడా ఉంటది కదా
అవును
ఉమ్ సో అంటే ఇప్పుడున్న పరిస్థితులో ఈ వేటిల వలన కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయ్ డిసడ్వాం
డిసడ్వాంటేజెస్ అవును ఈ మ్యాక్స్ మం ఏంటంటే ఖాళీగా కొంచెం లీజర్ గా ఉండే వాళ్ళు మాక్సిమం కొట్టు దగ్గరికి వెళ్ళి లేదంటే ఆ మార్కెట్ సంత పెడత తారు యాక్చువల్గా వారానికి ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ అక్కడికి వెళ్ళి చక్కగా ఏది ఖాళీగా ఉన్నవాళ్ళ సంగతి చెప్ చెప్తున్న ఏ అట్లా ఎళ్లి తెచ్చుకుంటే వాళ్ళ కూడా రిఫ్రెషింగ్ ఉంటుది మనకి కొంచెం కొంత కో బార్గెన్ చేస్తే ఒక పదో పదిహేనో తగ్గుతుది కొత్తిమీర కట్ట ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు సెల్ఫ్ సాటిస్ఫై స్ఫాక్షన్ కూడా ఉంటది ఇంకా
ఉమ్ అదే వాకింగ్ చేస్తే ఆ హెల్త్ ఇష్యూ స్ కూడా రావు అనేవి కూడా కొన్ని ఉన్నాయి కదా
అవును
అయితే ఒక సర్వే లో విన్నాన్ నేను మనము చిన్నప్పుడు పిల్లలు మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఏంటి మనకొక బాక్స్ వెట్టేవాళ్ళు అవునా కొంచెం నడవాల్సొచ్చేది ఓకే స్కూల్కేవాళ్ళం ఆ బాక్స్ పట్టుకునే వాళ్ళం తినేవాళ్ళం ఒచ్చే వాళ్ళం యాక్టివ్ గుండేవాళ్ళం
అవును
చిన్న పిల్లలకే హార్టేటాక్లు అవి థైరాయిడ్లు
ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు కదా ఫిజికల్ ఎక్సర్సైజ్ లే కపోవడం వలన అలా జర్
రెడిమేడ్ ఫు ఫుడ్డు తిన్డం ప్రోటీన్స్ ఫుడ్డు లేకపోవడం కళ్ళు కళ్ళమీదబడటం
హు
ఐస్ ఎఫెక్ట్ క్ట్ అయిపోతున్నాయి కదా వాళ్ళకు ఇంతింత పెద్ద పెద్ద భూతద్దాలు లాగొచ్చేస్తున్నాయి
అవును వాళ్ళకి చూపు సరిగా లేక
అంటే ఇవన్నిటికి కూడా అన్ని డిఫెక్ట్లు అన్నమాట సో ఓకే బాగుంది ఈరోజు చాలా నైస్ గా అనిపించింది కదా ఓకేనా
సరే సరే థ్యాంక్స్ ఫర్ కాలింగ్
నీకు కూడా థ్యాంక్యూ బాయ్
బాయ్